ఏం చేస్తున్నారండి ఏం లేదండి ముందు ఓసారి అని అంటే వేరే విలేజ్ అమ్మాయి అంటే విలేజ్ ఇంకా ఫోన్ చేసారండి మాట్లాడమండి
అవునా
ఆ కొత్తగా పరిచయం అయిందండి తను
అవున
నా పేరు మీద ఉన్నామండి నా పేరు పెట్టుకున్నామే అంటే మీ మీ అమ్మ వాళ్ళ విలేజ్ పక్కె మట్టే ఉంటందట అట స్టే స్టేషన్ స్టేషన్ లేదా
ఆహా స
ఊ వాళ్ళ హస్బెండ్ ఆట ఇగ పనిచే పదవి మర్చిపోయింది రో అతను ఆ ఆ
డ్రైవింగ్ ఆ
ఆ డ్రైవింగ్ కాదా ఆట ఇంకా వేరే జాబ్ చేస్తాడట
అవునా ఆ ఫ్రెండ్ అతే కాదులే ఫ్రెండ్ అనుకోని అవున్నాని
టె పాపనాట
ఆ సామాన్లు కడగాలి ఎవరు ఆ హంగ్డితేబ పెట్టిన దానికి రెస్పాండ్ అయినావా
ఆ ఆ నాకు కాల్ చేయమని వ్యాపించ మాట్లాడతానే అంటే సరే సర చేరో కాళ్లు మాట్లాడుకునే అనేసి నేను పెట్టినా మిస్ అ్యను
అనా ఓకే
ఓకే అనేసి నాతను ఒక కాళ మాట్లాడి నేను తనతో ఒక కాళ మాట్లాడి
ఆహా
ఏం కారీ తిన్నార అన్న
పిల్లలు ఇంకా అమ్మ పిల్లలు తిన్నారు ఆ నేన్ తిన్ ఇక అందరు వాళ్ళు ముగ్గురు తిన్నారు కద నేనేం తినలేదు స్నానం చేసి వచ్చినా
కరండి
గోగ్గుర పచ్చడి చేస్న ఈరోజు ఊరికెళ్ళి వస్తుంటే అ అక్కడ షాప్ లో కనపడ్డది తీసుకుందాం అని తీసున్న
అవునా ఆ మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందన్ నేమిశ్రీ ఉడుత చూసారా
అవునా ఏసిందండి చేస్తనే నేను కట్ చేసిన
అవునా తనకు స్టోరీ మనమే చెప్పాలండి ఆమే ఒకటి ఆ అంటదండి
ఆ హా
ఆ ఊకే తాపకో దిటు దాటికి పోన్ చేేసి అవి అట ఫోరో ఫైవ్ ఉన్నాయి ఆట ట ఊకె నాకి చేస్తాంది
చిన్నాన్ తోటి చెబ్తనే
మ్మ్ మీకు పొప్పుడ కాయ ఇట్లాంటి ఇష్టమేన అండి
ఆ తింటనే ఉంటాం అండి ఎందుకం టే మీ ఊర్లో ఉన్నాయా అండి
మా ఊళ్ళ ఉండాయ్ గాని అవి ఇంకా పండలేదండి
అవునా ఇష్టమే తింటే కొంచెం హెల్తీ గ్లామర్ పరంగా గూడ బాగుంది గ్లామర్ వస్తది కదా అట్లా మళ్ళ ఇంకేమన్నా స్టమక్ ఏమన్నా ఉన్నా ఏం పెరుగుద్ది ఆ బ్లడ్ సెల్స్ పెరుగుతయి అంటే బ్లడ్ సెల్స్ పెరిగేది పప్పుడికాయ వల్ల కాదు లే పప్పడ ఆకువల్ల
ఆ దీని వల్ల గుడ ఉన్ ఆ రెండండి ఆ రక్తగణాలు ఇట్ల తక్కువవ్వడం కూడా కొప్పడి రాంకి ఆకు రసం పట్టుకొని
తాగుతా నేన్ తాగిన ఒకసారి ఎందుకంటే మా ఊల్లో అప్పుడు అందరికి వరుసగ వస్తనాయి బెడ్ సెల్స్ తగ్గుతా ఉన్నాయి రక్త కణాలు తగ్గుతంటే నా కేడ తగు ద్యానం ముందే నేనే ఏం చేసినా ఓ పది ఆకులు తెంపొచ్చుకున్నా పది ఆకులు తెం అంటే వాటి తెల్వదు గా ఒకసారి చూస్తనే పది ఆకులు తెంపుకొచుకొని అన్నీ మిక్సి పెడదాం అనుకున్నం కై తాగులే చిన్న చిన్న ముక్కలు చేసి కడి చేసి మొత్తండిళ్టి తోట కూరలక్క మొత్తం నీటి గడిగి మర్చ్చ వాటి నయార్ వాటితే చెమ్ముు నిండిందిప్పద్ద చెమ్ముు అద ఆ నిన్న అత మనందాంట హసరే వేయం కదా వాటర్ కూడా కలుపుకునేస్తాం కదా జూ ఉంట చెమ్ పె చెమ్ నిండింది ఇక మాయరాలదా తాన అప్పుడు షాధంగ్ మా వెళ్ళ సంత
అవునా
తవతో అనే గత తాద కటి కసి ఏది ఉన్నది అంటే ఉప్పు వేసుకోన్నా చక్కెర వేసుకోనా కొంచెమంది రాయనా ఏ నాేం అద నాేం అదరు కొన్నావనా
అంటే ఏదనా మనమ ఇవకని నవ రై ముందు జాగ్రత్తగా తీసుకుంటారన్నట్టు
ఆ అ తీసుకుంట అప్పుడప్పుడు పని చేస్తది నాకు మైండ్ అప్పుడప్పు పని చేయదు ఇగా ఏమన్నాయినా కూడా పట్టించుకో
అవునండి మీరు గుడ్గిర్ల్ అన్నట్టు బెండ్
అవునవును ఇప్పుడు
అదేకదా అంటే మనము అరే అంటే హెల్త్ పరంగా మన అంటే ఎవ్వలన్న వచ్చిన తోడే మనం ఇంగ కావాలంటే మన హెల్త్ మనం కాపాడుకోవడం అన్నట్టు ముందు ఉంటం అన్నట్టు టు ఆ అదే అ అవ్వే డబ్బులు మన అవి అటు ఎందుకు ఖర్జు పెట్టడం మన కడుపుకు మన నింపుకుంటే చాలండి
ఆ గంతే అది కూడా బెటర్ కదా
అ మా పాప ఇప్పుడే లేచిందండి పండుకొనిగా మమ్ముల్ని తెల్లందాక పండుకొనియ్యదు ఊకె ఆడలాడుకుంట ఉంటది ఇగ
అవునా నిన్న నైట్ కూడా మే బర్త్డే దగ్గర ఎంత పన్నెండున్నర అయినట్టున్నది మేం పండుకునేసరికి
అవునా అంటే బాగా జరిగిందాండి బర్త్డే
మామూలుగానే ఉన్నదిలే కానీ కాకపోతే నిన్న మండే మేం తినము అడికే సంబరం చిన్ని పప్పుచారు వాళ్ళు గడ్డ వంకాయ కూర ఒకటే వండిన ఇగ తిన్నాము అన్నమైతే తిన్నాం నైట్ పండుకునే సరికి డాన్స్లు ఏసి పండుకునే సరికి పన్నెండు దాటి టింది
అవునా
ఇగ తెల్లారగట్ల ఐదున్నరకు లేేసి మళ్ళ రోడ్ ఎక్కుతే మళ్ళ ఆరింటికి ఏడింటికి బస్ వస్తే బస్సు ఎక్కొచ్చినం బస్ల ఇగ ఐదు వందల రూపాయల సమాన్ తీసుకున్న నాలుగు వందల యాభై అయింది సామానుకు సమాన్ తీసుకున్న న్నా వచ్చిన ఇంగ దబ్బ దబ్బా ఆకలైతాంది అనేసరికి అన్నం పెట్టిన కుక్కర్లా
ఆ
మళ్ళీ గోంగూర ఆకులు తెంపి డబ్బా పచ్చడ నూరిన మిరపకాయలు గిట్ల ఎంపీ ఆ టేస్ట్ మస్తు ఉంటదటగాని కొన్ని మక్కుతాన్నయి ఇప్పుడే అవి మ మక్కినాక మల్లోసారి నూరుకోవచ్చు లే కానీ ఇప్పుడైతే పచ్చియి ఉన్నయ్ కదా అని పచ్చియి చేసిన కొంచెం ప ఉంటది కదా పచ్చియయితే కానీ చాలా సేపు బక్ేగిన అంటే ఏయించిన గాలించిన ఏయించేసరికి మంచి పట్టి వాసన పోయి గోంగుర కూడా చాలా సేపు ఏంపిన మంచి పచ్చివాసన పోయింది ఎల్లిపాయలు జీలకర్ర
అ
అ మంచిగా దంచిన దంచిన తర్వాతకి గోంగూరేసి దంచిన బాగుంది టేస్ట్
అంటే కొందరు పచ్చడిళ్ళ నూదిన తర్వాత తాళిని పెట్టి పెట్టడం ఎందుకు అడ్డం తిన్నాా అనుకుంటారు కదా తాలింపు కూడా పెడితే బాగుంటది
బాగుంటది బాగుంటది మేము కూడా పెట్ తప్పట్ కాని అను తానిపి పెట్టిన వాళ్ళ ఏమి ఉండదు లే అనేసి ఊరికె మా నాన్న అంటాడు ఇక అందుకని ఒక మాట అంటే పోత్తిమీర పెరుగుద్ది అది కొంచంంట కలిమాగ పెరుగుద్ది పో్ బింజాలు పెరుగుతాయి అంతే అందులో ఉల్లిగడ్డ వేస్తే కూడా బాగుంటది కాని ఉల్లిగడ్డ ఇప్పుడు ఎండాకాలం కదా ఉంటదో ఉండదో అని ఉల్లిగడ్డ వేయలేదు వేస్తే బాగు
గోంగ ఇప్పుడు ఎండాకాలం కదండి గోంగూర అంటే చెట్లు చాలా పెడతాయండి చాలా మంది ఇదే తింటారండి
ఎంతుంటది ఇక వర్క్ ఏడ కాలం మొత్తం అద పచ్చర్లు కదా
మీ అలా కుక్క షికారు చేసేది కదా అంటే ఒక కుక్క అంటే మేకపిల్లని పట్టింది కదా
అయ్యో
అంటే విర్జు మీరు చూలేదా
చూడలే చూడలే అది మా ఇంటికి వస్తే ఇక అంటే ఎలాగోడతా అన్నమాట వాటిని
అవునా మెడకాయ ఇట్లా పైన వట్టి టీ అటు ఇటు తిప్పింది కు ఇట్లా కొట్టిన బండతోని కొట్టుడితోని ఇచ్చిపెట్టి లేకుంటేది అటు వపీక్క తిని కావచ్చు
అయ్యో పాపం
మీ ఇంటి కాడ నుంచి ఇప్పుడే వస్తుందా టీవీ చూసి
ఆహా
ఎ తినపోయిలాండి అన్నం
తింట. వాళ్ళు ముగ్గురు తిన్నారు. వాళ్ళకి గోంగూర పచ్చడి అంటే మాకు అందరికి పండగే ఇక. ఎందుకంటే బాగుంటది చాలా చాలా నెలలైతాంది చేయక. బాగుంటది అనేసి ఆ ఎగ్స్ ఉుడకబెట్టినా ఇప్పుడు కని మనుషు మనుషు తిన్నా మా పొట్టోడికి ఎగ్గు తినడు మారదు మారతలేదు. ఇక ఆయనకి బలవంతం చేసి తినిపించినా ఆయన తిన్నడు. ఇక ఖతం మిగిలింది ఆడుంది తినాలి. నేను ఎగ్గు తిని అన్నం ఇట్ల వేడి అన్నంలో పచ్చడి బాగుంటది గా కొంచెం వేసుకుని ఉప్పు కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటది
ేమా అత్త కూడా అప్పుడు పచ్చడి నూరిగాని తాలింపు పెట్టే పోయేది కొంచెం అ టేస్ట్ అనిపోయేది ఇంకా తాళ ఏం పెట్టుకుంటే మస్తు ఉంటది అనేసి మేము తాలింపే పెట్టుకుంటే ఎప్పుడైనా మా అత్తమ్మ అంటే మా మేడం మా మేనమామ మేనమామ వాళ్ళ అట భార్య కూడా తాలింపు పెట్టద అట మీ పచ్చళ్లు తాలింపు పెట్టుకుంటురా మేము పెట్టుకోం అట్ల అని ఒకసారి ఎక్కిరిచ్చింది అంటే మరి మీ లెక్క ఎక్కువ నూనె వోడుతది అని తాలింపు పెట్టుకోకుంటే ఏముండది తీ
ఓని నూనె చాలా పోస్త ఫస్టే
ఆ తాలింపు పెట్టుకో ఆ తాలింపు గట్ల పెట్ కోకుండా ఉండం తీ మంచి మీ నీట్ గా తింటాం మీ లెక్క నూనెపడతా కొంచం కొంచెం పోఈసి అని నేను అ సపడేట్ డోర్ చూసుకోండ
ఆ మేమో న చేస్త అంటే బర్క వేంచినప్పుడు నూనె పోస్తా అదే వేరన్న పోలంత పోసి మంచిగా ఏంపుతా నూనె త వట్టి అయితే మళ్ళీ ఆ కూర అది గొగురేసేటప్పుడు కూడా మంతనే మత్తం రెండు ముడు పాలుపోత్త ఎందుకంటే మనం పోబెట్టి అవు తె చ ఉండేద్ తక్కువ పోసి పోబట్టే ఉద్దేశం లేదనుకో పోబట్ట అ పెడుత లేదంటే లేదు కదా ఎండి మరుస్తారంటే పెడితే మంచన బ చాలా రాసం అవి వేచుకుంటా తినడం అదది అయితే మంచిగా ఉంటది కానీ ఎండు మిరపకాయలు వేసి మరింత నూనె పోసి ఏంపిన ఏంపి నూర్ రోట్లో నే నూరిన మిక్సీలో కూడా పట్ లేదు
హ్మ్ ఆ నిజ్ నిజాంగనే ఆ రోట్ల మంచికుండ టేస్ట్ మిక్స్ లో వట్టుకునే కన్న అంటే టయ ను నుజి అట్ల అనిపితది కాని
అదే ఆ రోట్ల దంచతాంటే మంచి దెబ్బ వాటిక్ తాకి మంచిగనిపిస్తది మిక్సీలో అయితే ఒక్కసారి బర్ర అంటది కాబట్టి ఏ అంత టేస్ట్ అనిపియదు
హ్మ్ హు
హ్మ్ అంటే మనం కొట్టాం అంటే దంచగ దంచగ మెత్తగా అవుతది కదా అంతే. టేస్ట్ ఉంటది అన్ని వాసనలు ఆ వెలుపయ్ అంత కరిగి మంచిగా ఉంటది
హ్మ్
హ్మ్
మా మామయ్య మ్యారేజ్ ఆట అంటే ఎంగేజ్మెంట్ ఆట ఈ ట్వంటీ నైన్ కి పెట్టుకున్నదట
ట్వంటీ నైన్ కా
సండే నటా
లాంగా పెట్టుకున్నారు కదండి అప్పుడప్పుడు పెడతా అన్నారు
అంటే ఇంటికాడాన్ని పరిస్థితులు బాగోలే వాడు మా అత్తమ్మ వాళ్ళ తర్పు నుంచెల్లి అంద్ అందు కోసం అనేసి ఇట్ల పెట్టుకున్నారట అని వాళ్ళు చెప్తాడు మా మావయ్య వచ్చి
ఆ ట్వంటీ నైన్ కదా మన పాస్టర్ గారికి వేరె పెళ్ళుందంట.
ఆహ
ఊ పెళ్ళుందట కదా మనం స్టార్ట్ అయిపొయం ప్రోగ్రాన్.
ఆ ఒకటి అనక ఒకటి ఉంటాగా స్టార్ట్ అయితా అంటే ఒక నాలుగ ఐదు ఉంటాయి. ఇక లేకుండా అసలుకే లేకుండా పోతాయి ఇక.
ఆ అది కూడా ఇట్లనే వహు
చెందేగ
ఉన్నాయ్ ఇక్కడ నిలబడుకున్న ఇంటి ముందుకు వచ్చి అడగురు కడుకొచ్చి మడితేనే లేసుడు అల్లవరనా గాని ఇక మనం ఊకపో చూసినా ఏమైంది. ఊక బర జరుగుతుందిన్న పేరు సరో
ఆ అవును మీంటి మూడ అమ్మ మీ ఇంటి పకటే ఉన్నాయి ఇది ఆవే ఆవెలాడటావె
ఆ అహహు అదే అదే
ఊ వాళ్ళ అమ్మ మరి వాళ్ళ ఆమెగాదు గాని కొంచెం వాలమ్మ
ఉమ్
మ్ మ్ మేం వంకాయ కరి వండామండి. మా అత్తమ్మ మా పొద్దుగాలనే లేసి పనికి వెళ్తదనేసి సోరకాయగూడ వోండామ్ మధ్య పొద్దడికి కూడా కూర కూడా హహు ఈ సద్దులకు గత పొద్దుగా లేసి ఆ నాలుగు గంటలకి లేత్తంది. నాలుగున్నర ఐదు గంటలకు లేత్తంది. గంత పొద్దుగళ్ళనే లేవలే అట్ పిల్లలని పట్టుకొని అని బా పొద్దటి కూర కూడా ఇప్పుడే వండిన సోరకాయ. అండ్ షెన్లా వాళ్ళు తోటల దెంపుకుంటంటే అంటే మా అత్తమ ఒటిచ్చిల్లాట
ఆహా
ఉ రెండు రోలో మూడు రోలో అయితంది, ఇంట్లో వెట్టి ఇగ నేనే వోండిన ఇగ.
ఉహు
ఉ వంకాయలు కూడా వాళ్ళె పెట్టిళ్లట ఇప్పు మా అత్త పనికి పోతంది కా కొంచెం కూర పై ఖర్చు తప్పుతంది. హ